వినబడు
ఆ ఇప్పుడు బాగా అనిపిస్తుంది కూడా
తిన్నా బ్రో మీరు
తిన్నాం బ్రో నెన్ మీ తో ట్రిప్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను బ్రో హలో టాడాలనుకుంటున్నాను బ్రో
ఆ అదే బ్రో మాట్లాడుకుందాం బ్రో
మీరు రీసెంట్ గా ఎక్కడికైనా వెళ్ళారా బ్రో
రీసెంట్ గా అంటే
టే అక్కడ ఎ ఏం స్పెషలు యేమేం తిరిగారు అన్నీ కొద్దిగ చెప్తారా బ్రో.
టెంపుల్స్ వెళ్లాను పొరపాట్లో చాలా స్పెషల్ అంటే
అ
స్టోన్స్ తో విగ్రహాలు చెక్కడం గాని
అవు
ఇలా అంటే రాత్రి విగ్రహాలకి చాలా స్పెషల్ గ ప్లేస్
ఆ బ్రో
ఆ
అక్కడేవో మ్యూజికల్ పిల్లర్స్ అనేవి ఉంటాయంట కదా బ్రో అవి చూసారా బ్రో
హా చూసా బ్రో
దే నిజంగానే సౌండ్ వస్సాదా బ్రో అది
అవన్నీ దాన్ని టైం లో ఆ ఫీల్ వస్తుంది బ్రో కాస్త
ఒకే అంటే మీ మీరు టచ్ చేసారు బ్రో వాడిని
ఆ లేదు బ్రో నేనూ చూసా అంతే బ్రో
ఓకే ఓకే అంటే అలో లేదా బ్రో వాటిని మనం టచ్ చేయడానికి
ఆ లేదు బ్రో
ఆ ఓక్ కే బ్రో అంటే మీరు ఇంకా
వింటున్నాయి బ్రో
బ్రో గోవా
ఫ్రెండ్స్ తోనా లే కుంటే ఎట్లా బ్రో
ఫ్రెండ్స్ తో
ఫేక్ ఎవరు
యస్ బ్రో మ్యూజిమయంట్
బ్రో
మీకు ఇష్టమైనా ప్లేస్ సేమ్ బ్రో
నాకు ఇష్టమైన ప్లేస్ అంటే నేను తిరుమల కూడార ఎక్కువ వెళ్తుంటాను అది ఒక డివేషనల్ ట్రిప్ అయిన కానీలే అంటే ప్రశాంతంగా నాకి ప్రశాంతంగా ఉంటది బ్రో అక్కడికి వెళ్తే అన్నీ తెంగ్ టెన్షన్లు అని మర్చిపోతను మీరు వెళ్ళారా అప్పుడు ఎప్పుడున్న తిరుమలకి
అంటే టూ టైమ్స్ వెళ్ళ చిన్నప్పుడు అంత గుర్తులేదు
ఆ బ్రో
వన్ ఇయర్ బ్యాక్ ఏమో అంటి ఎలా వున్నారు
ఆ బ్రో ఇంకా మీకు అంటే ఎక్కడెక్కడికన్నా వెళ్ళాలని ఇట్లా బకెట్ లిస్ట్ లో ఏమైన్నా ఉన్నాయ బ్రో వెళ్లాల్సిన డెస్టినేషన్ ప్లేసెస్ అలా
అదే లేపాక్షి వెళ్ళాలి బ్రో
లేపాక్షి ఇంకా బ్రో బ
తిరుపతిలో అంటే తిరుపతి కాకోకుండా పక్క కనా ఇది చానా వోస్ సైడ్ ఒక దేవస్థానం ఉంది బ్రో
ఏముంది బ్రో దేవస్థా తనమ
ఆ ఫల అయితు ఉంటా అని ఆ ఊరిలో ఉంది బ్రో ఒకటి
ఆ బ్రో
అక్కడ బాగుంటుంది బ్రో వెదర్
ఓకే ఓకే బ్రో అంటే డివోషనల్ ట్రిప్స్ కాకుండా లైక్ ఏమన్నా ఇట్లా మౌంటైన్స్ కానీ లేకుంటే బీచెస్ కానీ ఇట్లా ఎక్కడికనా వె వెళ్ళారా బ్రో
మే కలి వెళ్ళాలి బ్రో
ఏవిచ్ ఏవిచ్ కెళ్ళారు ఎక్కడ
కంకా వెళ్ళలేదు వెళ్ళాల అనుకుంటున్నాం బ్రో
ఎవరు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు
మా ఇంటికి బ్రో
ప్పు ఎప్పుడు అంటే చెన్నై ఐనా చెన్నై అనా లేక్ ఇకా చెన్నై దగ్గరలో పాండిచేరిలో
సరౌండింగ్ లో వే నా టమ్మి కవర్ చేసుకొని
ఓకే ఓకే బ్రో
గోవా కైతే వెళ్ళలి బ్రో
వునా బ్రో అ అందరి టి ఉంటద లెండి బ్రో పోకా చూడదా ఫ్రెండ్స్ తో వెళ్తారా లేకుంటే
బ్రో
అంటే మీరు ఆ అది ఏదో బీచ్ చెన్నై కి ఎలాలని ఫ్రెండ్స్ తో వెళ్తారా లేకుంటే సింగల్గా సోలోగా వెళ్తారా బ్రో
ఫ్రెండ్స్ తో నే వెళ్తా బ్రో
సోలో ట్రిప్ ఎప్పుడు ఏం ట్రై చేయలేదా బ్రో
లేదు బ్రో ఎక్కడ ట్రై చేయలేదు
అవును
మీరు బ్రో ఫ్రెండ్స్ తో వెళ్ళడనికి ప్రిఫెర్ చేస్తారా లేదా సోలో గా
నేను మ అంటే నేను ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ తోనే వెళ్తాను బ్రో ఒక్కొక్కసారి ఇంకా ఎవరు రాకుంటే సోలోగానే వెళ్ళిపోతాను బ్రో నేను ఉ లాస్ట్ టైమ్ అలాగే బ్రో తిరు తిపతికి మా ఫ్రెండ్స్ ని అడిగాను అందరు వస్తా ఉన్నారు లాస్ట్ మీట్ లో హ్యాండ్ ఇచ్చారు బ్రో ఇంకా నాకు ఇంకా ఎ వెళ్ళాలా ఎళ్లాల ఉందని చెప్పి నేను ఒక్కడినే వెళ్ళిపోయాను బ్రో ఒక్కనే దర్శనానికి కూడా ఒక్కనే వెళ్ళాను బ్రో నేను ఒక్కనే
దర్శనం బా జరిగిందా బ్రో
బాగా జరిగింది బో అది నేను వెళ్ళింది దర్శనానికి శనివారం వెళ్ళాను అది కాక ఆ రోజు కృష్ణాష్టమి బ్రో
బెంగా రష్ ఎక్కువ ఉంటుంది కదా బ్రో ఆహ్ టైం లో
ఆ కానీ కింద అక్కడ టోకెన్స్ ఇస్తారు బ్రో ఫసిడే టాక్యమెంట్స్ దాని ద్వారా అవి తీసుకోని వెళ్ళాను అది ఈవినింగ్ నాకు దర్శనం అయింది సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైం లో స్వామిని ఊరేగించడాని తీసుకెళ్లారు కృష్ణ ఇష్ట అని ఆ లోపల తీసుకొచ్చారు అప్పుడు నేను కరెక్ట్ గా నన్ను నాపేశారు అక్కడే లోపల అక్కడ కూడా మంచిగా దర్శనం అయింది ఇప్పుడు నాకి మీరు ఎప్పుడ వెళ్ళారు అట్లా సోలోగా ఎక్కడికి
అ అంటే సోలోగా వెళ్తే అంత ఎంజాయ్ చేయడానికి ఏము
బట్కాని క్స్ప్లోర్ చేయొచ్చు కదా బ్రో అంత అంటే ఇం ప్రతిసారి ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు రాకుండా రాకుంటే వాళ్ళ వాళ్ళు వస్తేనే వెళ్ళ ఏం లేదు కదా బ్ర ఒకోసారి హ్యాండ్ ఇస్తారు లేకుంటే ఏదో పని ఉంటది వాళ్ళకి ఇంకా రాలేరు కదా ఒకరికి మీద డిపెండ్ అవ్వదుని చెప్పేసి వెళ్పోతుంటాము అట్లా మీరు ఎట్లప్పుర మీ ఫ్యామిలీ వాళ్ళతో ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళారా
ఫ్యామిలీ త అయితే ఎక్కువ టెంపుల్స్ క అలాను
ఏ టెంపుల్స్ వెళ్తుంటారు
రీసెంట్గా అంటే లేపాక్షి కి వెళ్ళా బ్రో
ఆ బ్రో అమాల్
ఇప్పుడు
ఆ బ్రో మీకు దగ్గరేనా బ్రో లేపాక్షి
ఆ బండి
ఎంత ఎం ఎంత డిస్టన్స్ ఉంటది బ్రో
సెవెంటీ కిలోమీటర్స్ అలా వస్తున్నది బ్రో
ఆ బ్రో అంటే ఎట్లా బైక్ బైకా బస్ లో వెళ్తారా బ్రో అక్కడికి సెవెంటీ అంటున్నారు కాబట్టి
ఒకసారి ఒకొక్క రకం బ్రో ఒకసారి బైక్ లో వెళ్తాం బ్రో ఒకసారి బస్ లో
ఆ బ్రో అక్కడ ఏంటి బ్రో ఫేమస్సు
స్పెషల్ అంటే ఒకటి స్తంభం ఉంది బ్రో గాల్లో వేలాడుతుంది బ్రో
హా బ్రో
అంటే టోటల్ గాల్లో ఉండదు సమ్ అంటే ఒక మూల మాత్రం కొద్ది పార్ట్ టచ్ అయి ఉంటుంది
ఎవరో
ఆ
ఇప్పుడు ఇంకా ఏముంటాయి
అంటే డయాగ్రామ్స్ కొన్ని అంటే బొమ్మలు గీశారు బ్రో కొన్ని
ఆ బ్రో
అవి మనం ఫోర్ డైరెక్షన్స్ లో యా డైరెక్షన్ నుంచి చూసినా గానీ మనకల్లే చూస్తున్నట్టుంటాది బ్రో
ఓకే ఓకే బో
టాప్ లో గీసింటారు అవు
అంటే ఏ బొమ్మలు ఏమున్నాయి
కొండ పైన ఆది గర్భమంతుడిది విగ్రహం అది చేశారు బ్రో
హా బ్రో
ముందు ఆ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అలా అంటే చిన్న పిల్లలు అలా వెళ్ళేకి కాకపయ్ బ్రో పైకి
ఆ ఇప్పుడు బ్రో
అంత ఓపెన్ ప్లేస్ ఉండే ఏమన్న పడిపోతారేమో అనే భయం ఉంటాదది
ఆ బ్రో
దాంట్లో స్టెట్స్ వేసి అది చుట్టూరు అంతా ప్రొటెక్షన్ మాదిరి పెట్టారు బ్రో
ఊ బ్రో ఇంకా అక్కడ ఏదో నందుంటదంట కదా బ్రో
ఏం పో
నంది నంది లేపాక్షి నంది అంటుంటరు
స్టార్టింగ్ ఉంటుంది ఇంకా అది
అదేబ
అంటా ఇలా పార్కులో అదని
అదే అదే బ్రో అదేదో పెరుగుతదంటారు కదా అదేన బ్రో అది
ఆ అదిగాదనుకుంటా బ్రో నాకు తెలిసి
యా యా బ్రో
అది ఎక్కడోది టే తాగాడో నంది పెరుగుతాది అని నే ఇన్నా బ్రో
అప్పుడు నేను అదే అనుకున్నా బ్రో నేను అదే అనుకు న్నా బ్రో
సోహెబ్
గండి కోట అనుకుంట బ్రో సథింగ్ అక్కడేనో కాదో ఐడియా లేదు
ఎల్ లేదు బ్రో గండి కోట ఇది బ్రో లైక్ క్రనికరణ్ బ్రో అక్కడేం లేద అది నేనెలాన్ బ్రో గండి కోటకి గ్రాంకినా అం అంటే ఇది అంటే తుంగభద్ర నద పెన్ననదో తుంగభద్రనదో ఐడియా లేదు అది ప్చ్ అంటే చానా ఏళ్ళగా అంటే ఆ కుండ మీద పో చీల్చేసిందంట అట్లా దాన్ని అట్లా గ్రాన్ కాని అంటరు పల్లెలో సెకండ్ బ్రో అది
గీల్ నాగెస్టే రివర్స్ వానల్ బ్రో
గ్రాండ్ క్యాన్ అన్ లో సెకండ్ ఫబ్రవరి వర్స్ లో కాదు ఫ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అమెరికాలో ఇక్కడ ఉంది బ్రో సెకండ్ ఇదే బ్రో
అ ప్లేస్ వివిధ చే బక్కడ మన
బో
అన్ని కొటగ నడవ వెల్లార్ కదా
ఆ బ్రో
అంటే విసిట్ చెయొచ్చా నేను బాగానే ఉంటుందా
ఆ బానే ఉంటది బ్రో చర్చ బో ఆ సన్సెట్ ఆ సన్సెట్ సన్ రైజు బాగుంటాయి అ అట్లే రివర్ లో బోటింగ్ ఉంటంది బ్రో
ఆ
బోటింగ్ ఉంటది నైట్ నైట్ కావాలంటే అక్కడ క్యాంప్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తే క్యాంప్ స్టే చేయచ్చు బ్రో మీకు ఒక టెంట్ ఇస్తారు అక్కడ అట్లా పక్కన బయటకు వస్తానే మీకు ఈ వ్యూ కనిపిస్తుంది రిూ ఫైవ్ హండ్రెడ్ అలాపో నైట్ మీకు స్టిక్స్ అవన్నీ ఉంటాయి క్యాంఫర్ వేసుకొని అక్కడ మంచిగా ఎంజయచ్చు బ్రో
ఎప్పుడన్న ఎల్లినర బ్రో అలా క్యాంపింగ్
ఆ ఉన్నాం బ్రో మా ఫ్రెండ్స్ తో వెళ్ళాం ఒకసారి మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్లి అక్కడ ఉన్నాం బ్రో ఇంకా అక్కడ ఏవో కొన్ని కోటలు ఉంటాయి బ్రో ఏవో మనకి తెలియదువో కోటలు అవి చూడడానికి బాగుంటాయి బ్రో ఓకే బ్రో థ్యాంక్ యూ బ్రో
అంట
ఎవరు